లేదు మండే
మెసేజా
మెసేజ్ ఉ
నువున్న
పైకి నోటిఫికేషన్ లో వతుందంటే సౌండ్ రావట్లేదు నేను చేస్తునప్పుడు వచ్చిందా నీకు
నువ్వు చేసినప్పుడు ఇలాగే వచ్చింది సెవెంత్
సైలెంట్ గా వతుంది సైలెంట్ గా వతే ఎవరికి తెలుతుంది
రింగ్ అయింది నాకు
నాకు సౌండ్ రావట్లేదు ఏ ఫోన్ సైలెంట్ లో పెట్టినట్టటు వతు ఏ సైలెంట్ లోనే ఉంది ఫోను
ఉహు
సైలెంట్ లో ఎట్టి సైలెంట్ లో పెట్టినట్టు వస్తుందంటున్నాను చూడు
నాన అంతే నాకే ఏమో స్క్రీన్ ఆఫ్ అయిపో ఉంది ఏ సెకండ్ చూసుకుందామంటే
ఉ లెవెన్ మినిట్స్ అవుతుంది నీకు
ఉ
పోతున్నానుగా ఫస్ట్ కాల్ నౌవును టంతగా కొంచెం టెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ ఎంతో వచ్చింది మా అమ్మ ఇంకో థర్టీ మినిట్స్ లో వచ్చుది ఇంకో థర్టీ సెకండ్స్ లో వచ్చెద్ది మా అమ్మ అలా చూత్
మనం ఒక్కొక్కళ్ళకి టెన్ మినిట్స్ అంటే ఫార్టీ మినిట్స్ అరగంట మాట్లాడుకోవాలి అర గంట పైన
మొన్న అయితే ఎంత మాట్లాడుకున్నామో కాల్ కూడా కట్ట కట్ అయిపోయింది దానికి అదే దానికఅదే కట్ అయిపోయి మళ్ళీ మనం చేసుకున్నాం కూడా
అవును
ఉ
అ అసలు నేనా అక్కడ పని చేయడానికి వెళ్ళినప్పుడు ఫోన్ మాట్లాడతా కూడా ఊకుండేది కాదు
ఏంది ఎందులో పని చేయడానికి అసలు నాకు మాట్లాడడానికి ఖాలీ లేనంత అయిపోతానే నీరసం వచ్చెద్దా
అసలు ఇంట్లో ఉండి ఉండి బయటకెళ్ళా బయటకెళ్ళి చేయాల అంటే నీరసం వచ్చెద్ది
నిజంగా అసలే చాలా వీక్ అయిపోతాం పొద్దున మాట ఉండదు ఏముండదు టైమింగ్స్ అయినా నైన్ నైన్ అవర్స్ అంటా ఇదివరకు ఎయిట్ అవర్స్ ఇప్పుడు ఇంకో ఆవరు పెంచారు ఎక్కడైనా ఇప్పుడు నైన్ అవర్స్ చెయ్యాలి వర్క్ అప్పుడే అప్చేసి ఎగ్జామ్ ఇకర కాదు అప్పుడు మనం ఎస్ ఎస్ సి ఎగ్జ తమ్ కి అప్లై చేసాము. మొన్న అదింకా నోటిఫికేషన్ రాలేదెంటే?
ఏంటి ఇంకా రాలేదా?
రాలేదు. నీ నీకు అప్లై చేశానుగా నేను, మా ఇంటికొచ్చావు కదా అప్పుడు,
మ్. అదే అప్లై చేసాను కద, ఇంకే ఫోటోలు పెడతంటే బా రావట్లే. లేదే ఇంకా క్యాప్టను వెనకాలదొచ్చింది పెట్టేసానన్నాను కదా! అది ఆ అదేనా
అదే
మేడం కూడ జరిగిపోయింది దానికి.
దాని వల్ల రండి నల్ ఇప్పుడు మ ఇప్పుడు మొదలెట్టాను తెలుసా నేను అసలు, అది. అన్నాకే సంవత్సరం అయిపోయింది.
మ్హు ఈ పాటికి నువ్ ఫుల్ గా చదివేసుకోనుంటే, వాడు ఎగ్జామ్ అన్నప్పుడు మొత్తం టాపర్ అయిపోదువు అనమాట.
కన్ఫర్మ్ కొట్టేద్దునేమో, అందుకే ఎక్కడ కొట్టేత్తానని మానేసినట్టున్న నే లెక్క అక్కడ దాగ వత్తది. చే జారిపొద్ది. మ్మ్
ఇవాళ బాట్లే కంప్లీట్ ట్ అవ్వలేదు వాటర్ సగ, ఇంకా ఉన్నాయి వాటర్. అయ్య
ఎక్కువ వాటర్ తాగిన ఎగటోచ్చేద్ది తెలుసా! ఎక్కువ తాగలేమేమో బా, ఒకసారే పట్టి పట్టి తా తాగేకూడదు. టెన్ మినిట్స్, టెన్ మినిట్స్ బ్రేక్ ఇచ్చి తాగు.
మ్ అలాగే తాగుతాను. కాపోతే సగం బాటల్ అయింది. మ్
టీ గ్లాసుడు తాగిన చాలు. ఎక్కువేం తాగనవసరం లేదు.
ఆ
ఊ ఉంది.
మీ ఏం లేదు.
హుమ్ బట్టలు మడతేడుతున్నాను. ఏమ్మా ఏం చేసావమ్మా పొద్దున్ నుంచా అంటది. పడుకున్నాను అంట. అలిసిపోయావా రెండు వారలా ఆడికి ఊరికెనే చేసొచ్చి. పనంటది మా అమ్మ. ఎంత దారుణమే, పదిహేను రోజుల చేసి మానేత్తావా అంటుందిది. ఆడిపునంటే రావద్దన్ టె నేనేం చేయనింకా అయినా ఎంత అన్యాయమే అసలా పోని నేను అడిగిదామంటే డబ్బులేవన్నని సరే అని అడిగిదామంటే, అసలు నువ్వేం చేసావని అననని అననేత్తారు కదా, నీ వర్క్ ఏం చెయట్లేదు అంటున్నారు కదా నన్ను ఏం చేసామ మేము నష్టపోవాల అంటారు. ఒక మాటతో చచ్చిపోవాలి. ఇంకెందుకు? సర్లే దేవుడే చూసుకుంటాడని వదిలేశాను. మా అమ్మ నాన్న చర్చికెళ్ళింది కదా! వాక్యమంతా మన గురించే చెప్పారు. అవమానాల గురించి మనం ఏమి మాట్లాడ అవసరం లేదు, దేవుడేమన పక్షాన మాట్లాడేతడంట. ఎవో అక్కడున్న వాక్యం అంతా చెప్పేత్తాంది. మా అమ్మోచ్చేసి నాకు.
మ్ ఆంటీ వెళ్తారు చర్చ్ కి? సండే సండే.
ఎల్తారు. నేనే
నువ్వే ఎల్లవా?
నేను ఎళ్ళను న్యూ ఇయర్ కి న్యూ ఇయర్ ఏదన్నా క్రిస్మస్ ఏదన్నా ఒచ్చిందనుకో జ్యోతి రా ఇద్దరం ఎల్ దా అంటది ఓ మై గాడ్ షర్ట్ నా నేమ్ యూస్ చేస్తును
హు హు హు నేనా
టది
హు పర్లేదు ఇందా ఇందాక నేను నా న్నేమ్ యూజ్ చేసాను ఇప్పుడు నేనేమ్ యూజ్ చేసా
ఎళ్ళొచ్చేయ్ అమ్మా అంటాన్ నేను
ఊ
అందే అల్ ఇలా అయితే అది నేను అయితే మా సగం తిట్లే ఉంటాయే ఎన్సేపు గొడవ పడతానే ఉంటం ఇద్దరం ఫోన్ మాట్లాడుకోవాలంటే
అసలే ముందు మీరు చాలా హై లో తిట్టుకుంటరు
హు హు అదే మొదలు పెట్టేద్దే ఫస్ట్ ఫస్ట్ అసల్ దాంతో నార్మల్గా మాట్లాడ్లేన్ నేను
ఊ ఊరు చెప్పకుండా, పేరు చెప్పకుండా, నేను మాట్లాల్లేను, అదే ఎవరినో తిట్టకుండా మాట్లా. డం లేదు
ఉహుహు హూమ్ భలే ఉంది ఎక్కడికన్నా ట్రిప్ కి ఎళ్ళాలన్ టక్కున మళ్ళీ ఇప్పుడు కద నీకు అనిపితుందా నీకు అనిపిత్తుందా మళ్ళీ నాకు ఇప్పుడు మళ్ళీ అనిపితుంది, మొన్న ఆ మధ్యలో అనిపిచ్చింది ఇప్పుడు అనిపితుంది. ఫ్రీగా మైండ్ ఫ్రెష్ అవడానికి ఎళ్లాలి అనిపితుంది
రడీ చేసుకో మనీ ఎళ్ళిపోదాం అందరం
బస్సు ఫ్రీయే గా ఎక్కడికి ఎళ్దామంటే మంచి ప్లేసుల లేవ్
బస్సు ఎప్పట్నుంచో ఫ్రీ పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఏంటి అబ్బాయిలు మళ్ళీనేమో ఆఫి. జాయిన్ అయ్యారునుకో మనకి ఇంకా నళ్లం ఇంక
చోటు ఉండదు గొడవలు ఏడుతె కాపోతె అయే చార్ ఈల్లు యన్నీ ఇలాంటివి అన్ని ఎడతడూ పెంచాల్సినయి అన్ని పెంచేత్తారు రేట్లు అ ఏ ఫ్రీ సబ్స్ సిడిలు ఇప్పుడు గ్యాస్ డబ్బులు ఏతున్నాడు గదా త్రీ సిలెండర్స్ ఫ్రీ అని ఇప్పుడు అయ్ అయేతున్నాడు అయ్ ఏతున్నాడు కాబట్టి ఇప్పుడు గ్యాస్ రేట్లు పెంచేశారు అనుకుంటారు ఇప్పుడు అన్ దరు జనాలు వారు వల్ల పెరిగిపోయినయ్ అనరు
ఉ నిజంగానే కొట్టుకున్నారా అనిపిచ్చింది మా అమ్మ నినా టీవీలో చూసేటప్పుడు ఒక్క వైట్లో వక్కడ మా అమ్మేమో వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చ్ చేద్దామంటే మొన్నే నేను డిలీట్ చేసేసాను అనమాట వాట్సాప్ మా డాడీ నా ఫోన్ తీసుకెళ్తున్నాడని
ఊ
నేనే ఆ వాట్సాప్ మా అమ్మ తీసేయమంది
ఊమ్
తీసేసి అందులో ఇంక మా డాడీ ఫోన్ కీ వా వాట్సాప్ పెట్టసాను ఇంకా ఉ ఇంకా నెంబర్స్ ఉన్నాయి గాని కాల్ చేసుకోవడానికి లేదు మా అమ్మ ఏమో అక్కడ ఎలా ఉన్నారో ఏంటో అని అంటుంది
మా మావయ్య వెళ్లాడు కదా వచ్చారు కదా మొన్న కోవిడ్ నుంచి ఇవే వార్స్ జరుగుతుంది రానివ్వట్లేదంట ఆపేశారంట అందుకని ఇక్కడే ఉన్నాడు మా పక్కింటి ఆవిడి ఒక ఆవిడి కోవిడ్లోనే ఉంది మొన్న అంతకుముందని ట వాళ్ళ పక్క స్ట్రీట్లే ఏసారంట బాంబు
ఉమ్ బాబోయ్
ఉ వాళ్ళ హస్బెండ్ ఏమో వచ్చేయ్ మని గోలంట
ఉ చాలా కష్టమే అసలే మనకి భయం మా అమ్మయిలుకి అప్పుడే అంత భయం వేసిందో అసలు
ఉ ఊ ఉంది
ఉహు
ఎట్లట్ల గురించో కొట్టుకుంటా ఉంటారు ఉంటా
ఎందుకు స్టార్ట్ చేసారో తెలిదు వాళ్ళకే
రోగాలతో చచ్చిపోతున్నామండి ఆల్రెడీ మళ్ళీ ఈయోటి
ఉ మొన్నేమీ మొన్నేమో కరోనా ఇప్పుడు మళ్ళీ ఏదో వైరల్ ఫీవర్ అలాంటివి వత్తున్నాయంట కదా
ఉ
ఉ
వైరల్ ఫీపర్ స్టార్ట్ అయిందా చూడలేదా న్యూస్ నిన్న మా డాడీ ఉంటేనా ఎంతసేపు న్యూసేనే మెంట్లు ఎక్కేసింది నాకు చిన్నప్పుడు చాలా కోపం వచ్చేసి చుత్తల్ అసలు ఏది ఎట్టుకున్న న్యూస్ ఎట్టిహే ఒడే న్యూస్ ఛాన్లా ఒచ్చి గుడు న్యూస్ తెట్టేసి ఓడు ఇరవై నాలుగు గంట్లు న్యూసే ఎట్టివోడు
మా డ్యాడీ కేమో అసలు టీవీ పెట్టు ఆ అది వసల్ రిమోట్ తీసుకుంటేనేగా యా పిలుస్తది యలా చెయ్యల్లో మా డ్యాడీ అసలు రిమోటే తీస్కొరె నువ్వు పెట్టు నువ్వు నాక్ పెట్టిచ్చే అని అంటరు
నాక్ అయితే మాత్రము యన్స్ తేపు ఆ క్రికెట్ న్యూస్ ఈ రెండి ఛానల్ తప్ప ఇంకోటి పెట్టేవాడు కాదమ్మ నాకు మెన్ లెక్కేసెది ఏడుపు ఒచ్చేసిది ఏడ్సెసెదాని మా అమ్మ దగ్గరికి ఒచ్చి బొమ్మలు మార్ అన్నయ్ ఏమో అప్పులు బెంటన్ ఒచ్చేది గదా నాకేమో ఈ టామ్ అన్ జెరీ గావాలండి మా అన్నయ్ ఏమో బెంటన్ ఎట్టుకునే ఓడు అప్పుడు గొడవ ఆ బెంటన్ నాకు అసలు నచ్చెది గాదు అహ్ తెలుగు అట్ట ఉండ్లెదా అది నాకు అస్సల్ నచ్చెది కాదు చిన్నప్పుడు ఇది డ్రాగన్స్దో ఒగొటి ఒచ్చిది చూసావా చందు నువ్వు ఆ ఆ ఆ షట్ అద్ చూసావా
యా జాకిజానా
డ్ర్యగెన్స్ ది త్రీ డ్ర్యగెన్స్ ఉంటాయ్ కదా
డ్ర్యగెన్స్ దే
బొమ్మల్ ది
ఖుషీలో వచ్చెయ్ అయ్యేనా డోరా బుజ్జి ఆ ఏంటి జాకిీ జాన్
అవి కాకుండా ఇది కూడా వచ్చేది త్రీ డ్రాగన్స్ ది తర్వాత షో అది ఆపేశారు మరి ఎందుక ఆపేసా రో తెలిదు గాని పింక్ గ్రీను రెండు కలిసిపోయి ఒకదాని తోటి ఎలా ఉంటాయి ఇంకోటి పెద్దది ఉంటది
ఉమ్ నేను ఎక్కువ డోరా బుజ్జి అలాంటి చూసేదాన్నీ మా అన్నయ్యమో జాకి జాన్ బెంటెన్ అయి చూసేది
ఇప్పుడు ట్రెండు మోటుపతులు అదేమైందో తెలీదు అది అది మానేసి ఇప్పుడు ఏం బొమ్మలు వత్తున్నాయి తెలీదు నాకు
మా అన్నయ ఇప్పుడుకి టామన్ జర్రీ చూస్తాడ మా అమ్మేమో మా చిన్న పిన్నళ్ళ చూద్దాం తంటారు ఇంకా ట జెర్రీస్ కో
ఆ టామ్ అండ్ జెర్రీ వేసిన ఎపిసోడ్స్ వేసే వోడు ఒక రోజు కానీ అట్లు కోసం ఏడుపింట్లో యుద్ధాల గొడవలు
హ్మ్
కానీ బాగుండి ఆ రోజులే బాగున్నాయి అందంగా
ఉమ్ ఏ ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువ వచ్చేయ్ మాకు
కాదు టూ రూపీస్ కి సైకిల్ రెంటకి ఇచ్చేవారు నేర్చుకోమని మా అన్నయోళ్ళకి
హ్మ్
టూ గంటకి టూ రూపీస్
హ్మ్ హు
తెచ్చుకుని సైకిల్ షాపుల్లో అద్దకిచ్చివాళ్ళు అనమాట
అవును మా అక్క కూడ ఇచ్చేవారు మేము మా ఫ్రెండు అని చెప్పను కదా
ఉమ్ అలాంటి రోజులన్నీ వెళ్ళిపోయినాయి
ఉహూ
ఇప్పుడు స్కూటీలు రెంట్ కి ఇత్త బావున్ను అలాగా
ఊమ్ నేనేమో నేనేమో ఆడుకోవడానికి ఎక్కడికో వెళ్ళిపోయే దాన్నిమళ్ళీ మా అన్నయని తీసుకురావడానికి ఒక్క దాన్ని వెళ్ళి పోయేదాన్ని